స్ ఏం లేదా అక్క........ స్...... అకా
లేతదటనా
స్ ఇనవట్దలేదంట
రాయరాచు బాపమ్మకు దెబ్బ నొప్పి లేత్ందిటనారా
ఆ దెబ్బ నొప్పి లేత్తందట అసనపెల్లి పేదబాపు మందు పోతడు
ఆ
మందు పోతే తకువయింది అదే రానా అడుగు అంటే ఏ వాళ్ళు ఫివర్ ఇప్పుడు ఎండకాలం గద ఇక తనే వాళ్ళ పనికి పోతన పోతా ఏడుగన్న వరకి పోతా అంటే నైట్ చీకట్ తోని పోరాదే పోతాడాట వాళ్ళు అవతోని చెప్పిపోతాడని అన్నాడు పేదబాపు మే క్ష తేపొ రేపు అతని రేపుబోదా అంట
ఊ.... ఏమ్ మ్ పచ్చట్లు పెడతారా ఈసారి
మాడికాయ్ వెట్టాలి టమాట వెట్టాలి నిమ్మకాయ్ వెట్టాలి అన్నే పేట్టాలే
ఊ. నక్.. పేటతదరా అతమ వేడతదవా
ఒకడోత
పెట్టతదా
చెల్లె పేడతది అక్కా ఒనీల కలుపుడే క్షౌ చెప్తాంటే కలుపుతది నె కారం ముట్టుకోన్
జిలుక్ అర్ అవన్నీ వేంపి ఇ అన్నీ మిక్స్ వైస్ తడి ఉంచుతౌ
అన్నరు అడేగ ఉన్స్ ఆ అ అడిే గుంటత మత్త కలుపుంది అన్నీ వసి కలిపినాక నాకు చేద్దాం కలుపుతా అదే మనంచగానే ఆకార్షాలు
హ
మా అత్త పోయిందా
ఆ
మాదా
అఅర్థం కాలే
పిన్ని పిన్ని పేయిందా ఉన్నదా బక్క పిన్ని
బయటిక్ పోలే నేన్ లోపలి రూమ్లక్ వచ్చినం ఆడ ఉంటే నా బిడ్డ మాట్లాడదామని
మ్
పోయినట్టున్నయి
హ్ మ్
పొయిండా బావ డ్యూటీకి పోయిండా
ఆ
టిఫిన్ ఏం అండినవ్ మరి
చి గొడ్చికుడు కాయ అండిన్రా
పట్కా పోయిండా
పట్క పోయిండు
చిన్నోడు బాక్స్ పట్కపోడా
పట్టుకోపోతాండు. మున్నట్సంది ఒక ఫస్ట్ రోజు ఆ పోదాము ఫస్ట్ రోజు ఏం చేసిండు టిఫిన్ తీసుకోపోలేదు వాళ్ళ అంతా తింటాలని వీడ్ తీసుకుపోయిండు.
ఆహాహా తింటడా అత్త మంచిగా
ఆ తింటడ్ రా ఆయినకి ఇష్టమైన కూర అయితే తింటడు.
ఏంటిది
ఇగ గోడ్చికుడుగాయ గోడ్చికుడుకాయ గుడ్ టమ ఏ ఎగ్ పొడి
ఆ
ఒక మన చిక్కుడు
మ్ హ్
ఆ పాలకూర తింటలేడ్రా పాలకూర తినేది గాని తింటలేడు. ఆ ఇగ ఆయనకు పప్ చారు
ఆ
ఇష్టం అయింది తింటడు ఇష్టం ఉంటే తింటడు.
ఆహా
ఇష్టం లేంది ఇగ తినడు పాలు పొద్దుకు మూడు నాలుగు సార్లు తాగేదిరా
బన్ చేసిండా
ఇగ పాలు గుడా పొద్దున తాగుతలేడు బిస్కెట్ ప్యాకెటు ముంచుకొని తిన్ నాని అంటే గుడా అద్దద్దు అని ఇగ టిఫిన్ పెట్టాంగనే పోతాండు.
ఏమన్నా టిఫిన్లు చేస్తే తింటడా మరి దోశ, ఇడ్లీ ఇట్లా
ఏ దోష పోతా అనంటే ఇక పోయి అంటాడు మొదలు పెడితే ఇక పొద్దున్న తింటాడు మధ్యాహ్నం తింటాడు సాయంత్రం తింటాడు
అవునా
ఉ ఇక చానా రోజులు అయితంది దోషలు చేయక
హహ
దోశయక చానులు అవుతంది చేద్దాం అనుకుంట బిడ్డస్తే ఏ ఒక రోజు దోశ ఒక రోజు ఇడ్లీ అని చేద్దాం అనుకుంటే బాగాకు కావన్న ఏది అన్నం పోతాడు కదా ఇది ఎప్పుడు చేయాలే అది ఎప్పుడు చేయాల చూస్తానా
ఆహా
గాట్లా మల్ల బోచుడు బోల్లే అయితే
బోచాడు బోచాడు అయితే తీరు
వచ్చడు అయితే ఎంత అ చేద్దాం ఎండకాలం వరకు ఎడాకాలం వరకు చేత్తే సరే సరే చేయాలి ఒకసరి
అదే ఎడాకాలం సమ్మర్ ఆ పాపకి ఏదన్నా పేరు అదులా కాకన్
మ్మ్ నేర్పియలే
ఇంకా సిస్టమ్ వర్క్ లేకపోతే ఏదో ఒక్కటి అమె కంటూ వేరే నాలెడ్జ్
మ్మ్
లేకపోతే లైబ్రరీ పొమ్మ
మ్మ్
పోతడా అక్క మా ఏన అన్న
పోతాడు
ఎక్కడ దగ్గరనేనా వాళ్ళది
లైబ్రరియా
ఆ
లైబ్రరీ దగ్గరనే ఉండవచ్చు రా ఉంటది కావచ్చు
ఉంటద
మ్మ్
నా అమ్మే కోడల్ ఉన్నార
ఉన్నారు ఉన్నా
ఉన్నడున్నడు రాలే మరి నీకాడికి అత్తారుగా
అట్ ఇవరిదాకా కూసున్నరు పోయిండ్రు.
మ్మ్ హు ఎట్ల గట్ల ఎవండుతాళ్లు అన్నం కూర
ఆండ్
అందుతుందేమ్ వదినే అంటారా
హ్మ్
ఎలా ఇప్పుడు అన్నాలంటే వీళ్ళ రుముల్నే నా వాళ్ళ రూముల్నా
ఆ రూమ్ల వీళ్ళకు గ్యాస్ ఎక్కడున్నది.
హ్ము
గ్యాస్ లేదు. వాళ్ళదే ఇగ గ్యాసు ఇప్పుడు వదిన వాళ్ళు అక్కడ లేరా ఆ అందుకనే ఇగ ఇయ్యాలా పోతరట గదా
హ్మ్
ఇయాల పోతరట కదా పోతరట పొట్టోనికి బుడ్డరపాము స్నానం జే పిచ్చింది స్నానం జేపిచ్చి బట్టలేత్తానా ఇగ తానం జేత్తురు పొరగాండ్లు తానం జేత్తురు. ఇగో లొల్లి వె మమ్మల్ని ఇప్పుడు బాగా కొడతాన్నవు, ఎన్ని రోజులు పదిహేను రోజులు వదిలి పెట్టి పోయింది ఆ అప్పుడు మేము గుర్తుకు రాలేదా గిప్పుడు బాగా కొడుతాన్నవు అంటందట పొట్టిపోరి.
ఎవళు
ఆకులు
వీళ్ళ నై వీళ్ళ మమ్మీ కొడు
ఆ ఫ్రూటి అంటాందట కదా ఫ్రూటి ఫ్రూటి ఇప్పుడు బాగ్గొడ్ తానవ్ పదిహేను రోజులు వదిలిపెట్టి పోయినప్పుడు, నేన్ గుర్తుకు రాలేదా ఇప్పుడు బాగ్గొడ్తాన్నావ్ అంటాందట.
అయ్యో ఆమెకు ఎవళు జెప్తే అట్ల పట్టుకున్నది పిల్ల
తయనికి బోయిన్నా, సంభ్రంగా బోయిన్నా, అది ఇదనీ వాళ్ళు అంటాలు ఆమె అంటాంది.
వదినే
గింత లేదు గాని పిల్లా గంతగానం మాట్లాడుతంది అనీ అంటాం గట్లేనా చిట్టీ మాట్లాడేది మీ అవ్వ అయ్యకు ఇద్దరికి జెప్పు ఒకళ్ళకి గాదు అని నేను అన్న.
హ్మ్
డాడీ గిట్టెందుకు జేత్తానవ్ డాడీ గా మమరువు రాదు కల్లు మంచిగా ఉండాలే అని చెప్పితే అట్లనైన మానుతడు కావచ్చు. అని నేను అంటాన
అనా మారడక్క
మానరు మానరు
ఆా
మరా
మారడు నిన్నమాధవి అక్కనేమో డబ్బులు అడిగిండు మొన్న
ఆ ఐదు వందలు అడిగిండాట కదా బర్త్ డే ఉన్నది కాని
అయితే నేను బయటికి వెళ్ళేసరికి ఫోన్ పే చేసిందిక్క
అ
ఉండి అన్న కదా ఎందుకు చేస్తాను అక్క చెయ్యకు ఆయన తాగడానికే వాడుకుంటాడని నేన అన్నా ట్ తాగడానినికి అయితే ఇంకోసారి ఇస్తనారా అని అన్నది అన తాగడానికి కాదే అని అన్నాడు నీ మంచిషిక కోసం చెప్తాను కదా న్నాయా అంటే రేపు ఆప బర్త్డే ఉన్నదంట బర్త్డే అంటేకే నడవండి
ఇంకా సామాన్ సదుర్కొని ఇర్క పత్త్రాటకావరా సామాను సారు పని ఈడికి అతరట
ఎందుకు ఆట మల్ళా
ఇన్నే ఉంటారంట ఆయన ఏమంటాండట అంటే మా అబ్బాయికు దూరం చేసినా్ మావయ దూరం చేసినా్ మమ్మ ఒక నన్ను దూరం చేసిన అట్ల ఇట్లానే ఉదయం మాట్లాడుతాంటట
ఆహాహా
అయితే న మళ్ళ ననే ఎ ద దూరం జాల సారే పా అనే ఉంద సరే నేను బలవంతంగా తీసుకొచ్చిన
అ
బలవంతంగా తీసుకొస్తతే ఇక సరే బలవంతంగా తీసుకొచ్చి ిన మళ్ళా ఇప్పుడు నేనే తీసుకోబోతుాను ఇక మనం ఇక్కడ ఉండొద్దు పోదంపా అని అన్నదట
హ
ఇకా బొల్లు బొచ్చలు అన్నిీ మాట్లాడుకొని అత్తరాట కుటుం కాలసి అత్తరాట
చాలా అక్క ఇక్కడ ఉంటా అయిపోయి కథకు ఎందుకు గాడికి పోయి వెస్ట్ గా
ఏనన్నా పని చూసుకుంటా అక్క ఇగ రూమ్ కాలీ చేసత్తాం నేనన్న షాపులా గకున్నా పా
ఇక మాాలవక్కని చూడమంటే ఇ బాంబాై షాపు లో చూస్తుంటే
ఆ తేలుతదిగా
కుండైయిబోధ
అంటాంది సరేదా నీ ఇష్టము అని నేనన్న
అంతే కద ఊకే నీకు దూరం చేసిన ఈ నందుకుకనాలి అ న ఉందం బని
ఆ అవుంటాని మావూల కుమి్యను వెెట్ట దూరం చేస్త న ఇలా నేన్ దూరం చెతా మ నిన్ను అంటాంటాట నను ఇద నా గ ఇంత కూడా నేను ప్రేమ చూపి్యా అంటాంట అత్ర ఓకేరా
ఓదత ఓటత